వింటుందా
హలో
వినిపిస్తుందా
ఆ ఆ వినిపిస్తుంది
ఏం ఏం లేదండి మా అమ్మగారి ఫోన్ లో డౌన్లోడ్ చేసిన వీడియోలు చూస్తున్నా కరెంట్ పోతే
అవునా అక్కడే ఉన్నారా హాస్టల్ కి వెళ్ళలేదా
ఇంకెళ్ళలేదండి అప్పుడే నా అండి వచ్చింది రెండు రోజు అయిందండి వచ్చినప్పుడే రా అంటే రావడమే ఒకసారి అండి అప్పుడప్పుడు మళ్ళీ అందులో వెంటనే వెళ్ళఆడానికి ఛాన్స్ లేదనమాట ఇంట్లో పంపరు ఫస్ట్
వరకుంటారా
కాదులేండి గాని మధ్యలో వెళ్ళిపోతానండి ఎగ్జామ్ ఉంది ఉహుమ్ ఏంచేస్తున్నారండి మీరు
ఏం లేదు ఇప్పుడే పోపన్నం చేసుకొని తిన్నాము
అవునా మాది ఈరోజు కాతప్పలు పోపన్నం ఎలా చేశారు
నిమ్మకాయ తోటి
ఉహుమ్ నిమ్మకాయ ఒక్కటి వాడితే పోపనం అయితదా అండి
అంటే అట్లా కాద అంటే ప్రాసెస్ తెలిసేమో అని నిమ్మ
నాకు తెల్వదండి అందుకే అడిగిన నాకు వంటలు రావండి మీరు చెప్పండి
కొని నిమ్మకాయ ఉప్పు దాంట్లో కలుపుకోవాలన్నమాట నిమ్మ నిమ్మరసం ఉప్పు అందులో కలుపుకొని తర్వాత తాలింపు వేసుకోవాలి ఉల్లిగడ్డలు మిరపకాయలు పల్లీలు కరివేపాకు అన్న వేసుకొని అవి వేగిన తర్వాత పసుపేసుకొని కలుపుకోవాలి అంతే
ఇవన్నీ చేయాలి ని గ్యాస్ ముట్టియద్దు అండి
అవున
నాకు కూడా తెలియదండి మా స్నేహితురాలు చెప్పపిదీ పత్తర అనమాట గ్యాస్ ముట్టియాలమ్మా ఫస్ట్ గిన్నె పెట్టాలి ఇవన్నీ చెయాలంటే అన్నారు
అంటే అది కామన్ గా చేస్తూనే ఉంటంది
అంటే నాలాంటలకు తెెలివదులేండి మీ మీరు నన్ను ఇక్కడ పోహంచుకుంటారు నా అస అవన్నీ తెలియదనమాట
అంతేనా అంటే వంట అసలే రాదా మీకు
అంటే ఆయొక్క కొద కొద్ది పాటు వచ్చండి ఇప్పుడు మీరు చెప్పారు కదా అవన్నీ నేర్చుకుంటానండి
ఓకే ఓకే ఏంటి ఇది ఎగ్స్ బాయిల్ చేయడంము
ఆ గుడ్లు ఉడక పెట్టడం నేర్పించిందండి మా స్నేహితురాలు ఒక ఆమె
అవునా మామ నేర్పించిందా
ఆ పక్క నుండి మరి చెప్పింది అనమాట ఎక్కడి నుంచి కొనుక రావాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కి నా షాపు లో దొరుకుతాయి ఎంత రేటు అంత ఆమెని చెప్పిందండి నాకు
అవునా
ఆమె మంచిదీ నాకు మా స్నేహితురాలు నాకు రాకపోయినా ఆమె నేర్పిస్తది నాకు
ఇంకేంటి మంచి ఫ్రెండ్ ఇంకా హాస్టల్ అయిపోయే వారికి వంటలన్నీ నే నేర్చుకో
ఆ వదడి వంటలు నేర్చుకుంటే మళ్ళీ నాకు నాకు పెళ్లి చేేసుకున్నా అనుకో ఆయన వండాడండి
చెప్పొద్దు నువ్వు నాకు వంట రాదు
ఆ అవునండి రా రాధన్న పానే రాజాపానేండి రాకపోతేనే బెస్ట్ అండి నేను రాదనే చెప్తానండి వచ్చినా కూడా
అంతేనా
ఎందుకంటే వాళ్ళు వంట చేస్తే మంచిగా కనిపిస్తుందిండి ఇంటి
అవును కానీ రోజు చేయడం కంటే
అప్పుడప్పుడే అండి అదే నేను నేను అంటే ఇక కొన్ని కొన్నిసార్లు నాకు చేతగాట్లు అంటే చేసి పెట్టాల అన్నమాట ఏది ఇప్పుడు కాదు ఇంకొక ఐదు సంవత్సరాల సంవత్సరం తర్వాత ఇప్పుడే వదిలేండి అవన్నీ ఉ
అవున్లే ఇప్పుడే ఎందుకులే ఫస్ట్ మంచిగా జాబ్ సెట్
ఆ ఉద్యోగం అండి ఉద్యోగం తెచ్చుకున్నాకనే ఏదైనా
అవును ఖచ్చితంగా అమ్మాయి అనేట ఆమె జాబ్ చేయాలి ఖచ్చితంగా ఇప్పుడైతే ఇప్పటి జనరేషన్ లో
అవునండి అసలు ఇద్దరు లేనింది సంపాదన తోటి బ్రతకలేమండి అసలు
అవును రూమ్ రెంట్లు ఆరు వేలు ఏడు వేలు చెప్తారు వాళ్ళు
అవును
ఏం చేస్తున్నారు మరి ఏం చేసింది
ఈరోజు మా అమ్మగారు మా అంటే మా ఈ రోజు మా స్నేహితురాలు పుట్టినరోజు అండి అయితే మా నాన్న ఫంక్షన్ కో పోతా అంటే నేను అడిగిన మా ఫ్రెండ్ మా స్నేహితురాలని ఆ ఈరోజు బిర్యానీ ఆర్డర్ పెట్టొచ్చు కదా నాకు అంటే మా అమ్మయి నాకు పెడతలే అని అన్నది ఇంతవరకు సప్పుడు లేదండి ఆమెది
ఆయి
నేనేమో మా అమ్మకు బియ్యం అడగకు కురోండకమ్మా అన్న
ఒకసారి మీరు కాల్ జేసి అడగకపోయేనా
ఆమె తిరుపతిలో ఉందండి పుట్టినరోజు అని తిరుపతికి ఏళ్ళింది. అందుకే ఇంకా నేనేమ్ కా కాల్ జేయ్ నాడేక్ ఫోన్ చేయలేదనమాట
హుహ్
ఏం జేయనండి ఉతిగాలా అన్ నాది అమె కాకపోతే నేను కొంచెం ఎక్కువ ఊహిచ్చుకున్నా అన్నమాట ఆ ఆమే నా ప్రాణమిత్రురాలు చేసా అట్లేమ్ ఇంగాదు చేస్తది ప్రాణమిత్రురాలే కాకపోతే ఇగా ఆమె ఎక్కడ బిజీగు ఉన్నదో తెల్వదు
ఒకే ఒకే దర్శనమైందాట్నా
ఆ అయిందండి నైటే జేప్పింది. దర్శనం నీన్ నైట్ పన్నెండు గంటలకే ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్ ప్యాన్ అనమాట అప్పుడే అవునా అవును వెళ్లొచ్చేసాను అయిపోయిందని జేప్పింది.
అవునా ఇంకేంటి తిరుపతి నుంచి లడ్డూ తీసుకొని రమ్మనండి.
లడ్డు తీసుకొస్తుందండి కచ్చితంగా నే చెప్పకపోయినా తెస్తాదండి. ఎందుకంటే నాకు ఆమెకి ఆమెకు దేలుస్ కునినాక్
అవునా తిరుపతి లడ్డు ఇష్టమా మీకు.
చాలా అండి. మీమైతే కొట్టుకొని మరి తింటామండి. మా ఇంట్లో వాళ్ళమ్ అందరం.
అవునా మీరు ఏళ్ళినారా ఎప్పుడైనా తిరుపతికి.
ఏళ్ళినామండి మీరు వెళ్ళిరా
మీమ్ నీను ఒక్కసారి కూడా వెళ్ళలేదు.
కుద్యోగం వచ్చినాక మిమల్ని ఫ్రీగా తీసుకోపోతాండి.
ఓకే అండి ఎప్పుడు చేద్దాం టికెట్. బుక్ జేద్దాం అనుకున్న ఎప్పుడు టికెట్స్ ఉండట్లేవు.
అవునా అయితే మనం ఈసారి కాల్చిపొద్ధంలెండి. మా ఇంట్లో కూడా మమ్మల్ని అంటే ఉద్యోగ్. గో మొచ్చినాక వెళ్ళు నీన్ ఏమన్నాను. అరణాచలం కూడా పోమాన్నారండి. అయితే మాఫ్రె ఒక ఆమె ఉంటదండి స్నేహితురాలు దే వేరే దేశంలో ఉంటది ఆమె మే నెల నెల మే వరకు. కొసా అన్నది అప్పటి వరకు మీమందరం. ఛాలెంజ్ పెట్టుకున్నామాండి అంటే ఉద్యోగం రావాలి అప్పటి వరకి అని. కారుణాచలం పోతాం అందరం కలిసి వెళ్ళాలి అని మీముందే ఇట్లా. ఒట్టు పెట్టుకున్నాం అనమాట.
ఉంటది కదా అట్లా మంచిగా స్నేహితురాలతోటి అందరి తోటి కలిసి వెళ్తే.
కేనండి అంటే మాకు ఇక్కడ రావాల్సింది మెయిన్ జాబ్ ఉద్యోగ్ గుమండా ఉద్యోగం కోసమే ఇదంతా జేత్ ధనము ఇగా ఆ దేవుని మొకుతానం ఈ దేవుని మొకుతానం.
హుహూ ఏళ్తున్నారా ఇంటర్వ్యూస్ కి మరి. ఇంటర్వ్యూస్క్ వెళ్తున్నారా.
ఆ వెళ్తున్నామండి. ఇగా అక్కడ ఇక్కడ అన్ని ట్రై చేస్తేనే ఉన్నాం ఎగ్జామ్స్ ఏళ్తునామండి ఎగ్జామ్స్ రాస్తున్నాము. సెంటర్ కి పోయి అక్కడ ఇక్కడ మాకు మొన్న ఒక సెంటర్ పడ్డదండి. మవ్ లాలి దగ్గర అక్కడి పోయి రాయాలన్నమాట హైద్రావాద్ లా కానీ అది ఎటు పోవాలో ఏం. తెల్వదండి అన్ని ఫోన్ చూసుకొనే ఇంగా ఏళ్ళాలి ఇగా.
అయ్యో అయినా ఇక్క అక్కడ మొత్తం ర్యాపిడో ఓలా బుక్ చేసుకోవచ్చు కదా.
అవునండి. కానీ నాకు అంత తెల్వదు అన్నమాట అంత జ్ఞా అంత దాని గురించి.
ఆ ఒకే ఒకే డాడీ తోట్ ఏహేలు డాడీన్ దిస్కోమ్
చిన్న పిల్లవా నువన్ అంటారండి మా ఇంట్లో ఇప్పడుకి కూడా అట్లా జేస్. దీనకే నాన్న ఎగ్జామ్ కి తీసుకోవో అంటే. నీనే పోతాడినా ఇజత్ పోతదాని మా నాన్న ముందలా.
తెలియనప్పుడు తీసుకొని పోవచ్చు మళ్ళా కన్ఫ్యూజ్ అవడం
అవును అవునండి మొన్న ఒక ఒక విషయం అయింది చెప్పాలా అండి మీకు
ఏంటి
అయితే నేను ఒక రోజు అండి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది అండి మీకు ఇక్కడ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినా రండి అని చెప్పిరు అయితే నేను అసలు ఏం దాని గురించి ఆలోచించలే అంటే గూగుల్లో లో చూసినామ్ అనమాట వెళ్ళే వారికి ఒక లొకేషన్ ఉందండి అసలు సందులలో ఎక్కడెక్కడనో ఉంది అయితే అక్కడికి వెళ్ళాక ఏమైందంటే అపార్ట్మెంట్ ఎక్కుందండి అక్కడ ఎంత భయమైంది తెలుస అండి అపార్ట్మెంట్ల థర్డ్ ఫ్లోర్ కి రమ్మన్నారు ఇగ ఏమని చేతారేమో నన్ను జంప్ అయితారేమో అన్కుటానా
అయ్యో ఒక్కరే వెళ్ళనారా
అ వెళ్ళినండి మా స్నేహితురాలు కొంచెం చేతగాలే అని రాలేదు నేను కూడా ధైర్యం అంటే ధైర్యంగా ఉండాలని ఒక్కదాన్నే వెళ్ళాను
అవునవును అలవాటు కావాలి ఒక్కరి వెళ్ళడం రావడం
అవునండి అయితే ఏమైంది తెలుసా అండి థర్డ్ ఫ్లోర్ వరకి బాగానే పోయినండి మూడో ఫ్లో మూడో అసలు అక్కడ బోర్డులు ఏమి లేవండి ఇంటర్ అంటే జాబ్ అంటే కొంచెం జనాలు మనుషులు అంటే మనలా మన అసలు అట్లా ఎవ్వరులేరండి నాకిగ గుండె భయం భయం భయం అయితాందండి ఘోరంగా అంటే ఘోరంగా భయం అంటే నా ప్రాణం పోతదేమో నన్ను నన్ను కిడ్నాప్ చేసి వ వాళ్ళు మా అమ్మ వా నాన్నని పైసలు అడుగుతారేమో అని భయమయింది అయితే అయితే తర్వాత ఏమనయింది తెలుసా అండి అయితే ఈ తర్వాత ఏమైంది తెలుసా ఆ మా మా మా స్నేహితురాలు ఉంటది కదండి ఇక ప్రాణమిత్రురాలు ఆమెకి ఇగ నా లొకేషన్లు పంపుతా ఉన్నాయి ఇగ మెసేజ్లు డిలీట్ చేసి పెడతాన్నాయమని నన్నేమన్నా అంటే మాత్రం లొకేషన్కీ నువ్వు రా అని లోపల్కి వొయె వరికి నా ఎంత పిచ్చే భయం అయిందండి అదే బయట నుంచి వస్తే ఒక చిన్న బోర్డు ఉందండి ఇంటికి బోర్డు పెట్టుకుంటాం కదా అండి మన ఇంటి పేరు మీద ఒక బోర్డు అట్లనే ఉందండి ఆఫీస్ ల అయితే మేము లోపలికి పోయేవారు కదా ఆఫీస్ అని కూడా నాకు కూడా తెలివదండి అయితే పోగ్ ఆ అయితే లోపల పోయినంక ఒక ముప్ప్ ముప్పైచైర్లు ముప్పై ల్యాప్టాప్లు చూసినాక గుండెధైర్యం వచ్చి వచ్చిందండి అమ్మా మనుషులు ఉన్నారు అస్ అసలు నీ లైఫ్ లా ఇరవై అంటే నాకు నే పుట్టిన కానించండి ఇలాంటిది ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేఅండి మీకు చెప్పినాండి ఈ విషయం
అవునాయ్యో భయంమైంద
అసలు భయం అయింది ఒక్కదాన్ని వెళ్ళాలి ఒంటరిగా కానీ మరీ అసలు సందులల గొందులలా మరి అపార్ట్మెంట్లకి తాడు ఫ్లోర్ల కి పోయినా అంటే పెద్ద గుండె ధైర్యం ఎక్కువనే ఉంద అనమాట నాకు అ రోజు చచ్చిపోతా నేను ఇంకా చచ్చిపోతా నాకీ అవసరం లేదుగా అయితే నా దగ్గర ఒక దువ్వేనా కొంచెం సేఫ్టీ కోసం అవి ఇవి తీసుక్ కెళ్తా అన్నమాట బ్యాగ్ లో ల్యాప్టాప్ ఉంది ఆ నా ఏమో తెలివదు కద అండి అది ఇంటర్వ్యూ కదా అని నేను ఏం తీసుకోపోలే అయితే కొంచెం జుట్ దువుకుందాంని దువ్వెన తీసుకపొయినా అయితే నా కాడ ఇవ్వే ఉన్నాయి నా కాడ ఏమి లేవు ఎట్లా చంపాల వాళ్ళని ఒకవెళ ఇలా నాకు నా దగ్గరకి వస్తయి అనుకున్నా ఆ అవునయ్ అసల్ అసలు ఎంత ఇలాంటి జరిగినప్పుడు లైఫ్ లో మెమోరీస్ మళ్ళా మళ్ళా గుర్తు గుర్తొస్తాయి అండి నాకు ఇంటర్వూ అనగా నాకు ఇదే గుర్తొచ్చిందండి రీసెంట్ గా జరిగి
భయం అయితది కాని తర్వాత తర్వాత అది ఆలోచించుకుంటే నవ్వు వస్తుంది మనకు
ఆ ఇప్పుడు అ నవోతున్న ఆ రోజు నా ప్రాణం బయట్ కొచ్చినట్టు అనిపించిందండి ఒకసారి నాకు గుండెకాయ బయటికి
అమ్మోయ్
అసలు ఇలా జరిగిందండి మా ఇ అసలు ఇంటర్వ్యూ అనగానే నాకు ఇ ఇవి థాట్స్ వచ్చినాయి అసలు ఇంకొకసారి ఒక్కదాని పోవద్దు అని భయం అయింది
అవునవును కొన్ని కొన్ని వాటికి తీసుకెళ్ళు కొందరిన్ని తర్వాత కొంత కొంతమందిని
అంటే వాళ్ళ ఒక్కలనే అంటే నాకు మాత్రమే షెడ్యూల్ చేసిరండి ఇంగా సా అయిన దాని గురించి నేను చు చూసినా అనమాట బయట ఎ అంటే ఎని ఎన్ని సంవత్సరాల నుంచి కంపెనీ ఉందని కాని అసలు అది లాస్ట్ కి ఏమైంది తెలుసా అండి ఇంటర్వ్యూ అయిపోయినంకా కోచింగ్ అన్నారు. డెబ్బై ఐదు వేలు కట్టమన్నారు నేను డెబ్బై ఐదు వేలు కట్టేదాన్ని అయితే నీకెందుకు జాబ్ చేత్త నేను నీ దగ్గర ఎందుకు జాబ్ చేత్తా అన్న
ఆహ్ అవునా, అంతే కదా మరి జాబ్ చేత్తే వాళ్ళు ఇయ్యాలి డబ్
ఆహ్ అయితే వాళ్ళు మనకు కీ ఇంటర్వ్యూ తీసుకునంకా మీకు అంటే ఇట్లా అన్నారు మీకు ఇక ఈ స్కిల్స్ కావాలి మీరు ఇవి నేర్చు కోవాల అని అన్నారు ఇక సరేలే సార్ ఇంగా నేను ఉన్ ఉంటాన్ సార్ మా నాన్నకి మా అమ్మని అడిగుతానని బయటకి వచ్చేసినా ఇగా ఏం కదులేండి ఇలాంటివి కొన్ని జరుగుతునే కదా మనకి తెలుస్తుంటది
అవును అవునవును ఇంకేం కాలేదు లే
ఏం కావాలి నాకేమైతదండి మా అమ్మ మా నాన్న ఉన్నారు ధైర్యం ఉంది నాకు
రైటే ధైర్యం ఉంది కద అని భయపడ్డారు కదా మీరు
ఆహ్ ఆ కొద్దిసేపు భయం అయింది చాలా అంటే చాలా అసలు సరే అండి మరి
ఆ సరే అండి జాగ్రత్